తన
ఇ
బాగున్నార
అ
తున్నారు
ఇ
హలో మీ వాయిస్ కొంచెం డిస్టబెన్స్ వస్తుంది చూస్ కోరా
ఇ ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఓకే మధ్య మధ్యలో ఏం దొ కట్ కట్ అయిపోతుంది వస్తుంది కట్ కట్ అవుతుంది మీ వాయిస్ కొంచెం చూసుకోండి
అని
అనా ఓకే ఓకే కొంచెం కొంచం అటు ఇటు ఆ తిన్నామండి ఆ అట్ ఇటు నడుస్తూ మాట్లాడండి కొంచెం బెటర్ మళ్ళీ కాల్ కట్ అయితే ప్రాబ్లమ్ అంది అయితది గదా అవును అ తిన్నారా మీరు అవున మాది వచ్చేసి ఈ రోజు పాలకూర ఫ్రై అండ్ టమాటో కర్రీ ర్రీ మీది హలో హలో హలో కట్ అవుతుందండి అంటే మీ వాయిస్ వినపడుతుంది కానీ కట్ అవుతుంది అది మధ్య మధ్యలో అవునా మీరే చేసారా
దండి
అవునా ఇంకా ఈ మధ్య మీరు ఏమన్నా మూవీస్ చూసారా
అదే ఉష్మాత్ భగవత్ భగవా అది ఉంది గదా భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ చూసా
ఉస్తాద్ బాగుందా మూవి
ఉమ్ బానే ఉందండి
ఆహ దురంధర్ మూవీ వచ్చింది టూ చూసారా అది బాగుంది అంటున్నారు
ఆ ఇంకా లేదు
ఆ చాలా మంది బాగుంది మూవీ అంటున్నారు స్టోరీ విన్నా బాగుందంట స్టోరీ కూడా బాగుంది చూడాలనుకుంటాన్నా నేను గూడా అవును వన్ చూసాను నేను అందుకే టూ చూడా చూద్దాం అనుకుంటున్నా
ఒక రోజూకి గోవిందు స్టార్టింగ్ కాబట్టి చూశాను
ఉ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంట మూవీ గూడా బాగా చేసారు బాగుందన్నారు
ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మా చెల్లె డాన్స్ చేస్తదండి బాగా చేస్తది అది విలన్ ఎంట్రీ ఉంటది కదా
ఆ అవునవును
ఆ విలన్ ఎంట్రీ టైమ్ కి ఒక సాంగ్ వస్తుంది కదా బాగా ఫేమస్ అయింది ఈ మధ్య అది
అవునవును అవును బాగుంది నేను కూడా బాగా మంచిగా ఉంది
మ్ బలే ఆ మా చెల్లే సేమ్ అదే ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండ్ అవుతుందిగా దాన్ లేమ్ దాని మీదనే డ్యాన్స్ లాగాస్తున్నాయి అవి ఇవి అయితున్నాయి
అవునవును బాగుంది బాగుంది చూడాలి మూవీ కూడా ఇంటర్ అంటే అది రియల్ స్టోరీ కదండి రియల్ స్టోరీని బేస్ చేసుకోని తీసారు చాలా బావుంది
స్టోరియా అది అసలు కంటెంట్ ఏంటి మూవీ క మూవీ కంటెంట్ ఏంటండి
అంటే పార్ట్ వన్ లో ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ అండే ఇప్పుడు ఆర్మీ వాళ్ళుంటారు కదా మన మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు
ఆ
ఆఫీసర్స్ ఉంటారు గదా అయితే వాళ్ళు ఈ టెరరిస్ట్లు ఉంటారుగా వేరే కంట్రీస్ వేరే కంట్రీస్ లో పాకిస్తాన్ అట్లాంటి పె దేశాలల్లో టెర్రరిస్ట్లు ఉంటారుగాదా వాళ్ళ వాళ్ళన్ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక స్పై లాగా మన ఇండియా నుంచి ఒక పర్సన్ ని ఆ పాకిస్తాన్ పర్సన్ లాగా వాళ్ళ దాంట్ల లోకి పంపిస్తాడు
ఓకే
అద స్పై లాగా ఆ పర్సన్ ఎట్ల ఉంటాడు అక్కడ వాళ్ళన్ ఎట్లా ఆ పక్ ఇండియన్ ఆర్మీ వాళ్ళకు వాళ్ళనగ్ అల్ ఇగ వాళ్ళు ఎట్లాంటే మస్తు డేంజేరస్ సైకో మొత్తం టెర్రరిస్ట్లు లంటే ఇంకేట్లుంటారు మొ మొత్తం సైకోఫెలోస్ అంతా శాడిజం సాడిస్ట్ లిగా వాళ్ళక్ ఇండియా వాళ్ళు ఇట్లా మా వాళ్ళ దగ్గరకోచ్చిళ్ళు ఇట్ల స్పై లాగా చేస్తున్నారన్ తె లిస్తే ఇంకా వాళ్ళన్ టార్చర్ టార్చర్ చేసి చంపేస్
దరిద్రులు నిజంగా వాళ్ళయితే ఎన్నన్నా చేయచ్చులే కాన్
అయితే ఇగ ఇప్ తన్ని పంపిస్తాడు హీరో ఈ మూవీలో అయితే హీరోని పంపిస్తరు పంపిస్తే ఆడు ఎట్లా చేస్తాడు ఏంటి అనేది చూపెట్టిల్లు యాక్చువల్ ఇది రియల్ గా కూడా టూ థౌజన్ టూ లో జరిగిందట మనకు అంత చే తెలియద్ గాని టూ థౌజన్ టూ లో టూ థౌజన్ టూ నుంచి టూ థౌసండ్ ఫోర్ మధ్య లో టూ ఇయర్స్ ఉంటాడట ఆ పాకిస్తాన్ లో వాళ్ళ పర్సన్ లేక్
బాబోయ్ గ్రేటే
మన ఇండియన్ ఆ అదే మన ఇం ఇండియన్ ఒక పర్సన్ అట్లా ఉన్నడంటే చానా అసలు వాళ్ళక్ కొంచెం కూడా డౌట్ రాకుండా ఇంకా మొత్తం వాళ్
వాళ్ళ ఫ్యామిలీ పంపిచ్చింది కూడా నన్ని ఇ టూ ఇయర్స్ బాక్
అది అది చెప్తా వినండి వాళ్ళ ఫ్యామ్లీ ఈసో సెకండ్ పార్ట్ అది మనకు వాళ్ళ ఫ్యామిలీ హైలైట్ వాళ్ళ వాడ్కు వాళ్ళ ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ ఆ ఇతను గూడా ఆర్మీలో చేరాలని ట్రైనింగ్ తీసుకుంటా ఉంటాడు అయితే వాళ్ళ ఫ్యామిలీ లిని ఆ ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉండే పంద్ ఊరు వాడు వాళ్ళు ఉండేద్ పంజాబ్ అక్కడ కొంతమందుంటారు గదా పాకిస్తానీ ముస్లిమ్స్
ఉ ఉ
ఆ ముస్లిమ్స్ వీని ఫ్యామిలీ ఇతని ఫ్యామిలీని మొత్తం చంపేస్ సరి ఇగ వాళ్ళ సిస్టర్స్ ని వాళ్ళ ఫాదర్ నే ఉరి తీసేస్తారు ఎందుకంటే ఆర్మీకి జేస్తున్నావు నువ్వు ఎందుకు ఆయయ్ హింద్ ఆ రె అని కొంచం ఇ మస్తు అంటే మస్తు టార్చర్ చేసి చంపెస్తరు ఫ్యామిలీ మొత్తం
ఓ
వాళ్ళ మదర్ రు వాళ్ళ సిస్టర్ ఒక్కొక్క సిస్టర్ ఇద్దరే మిగులుతారు ఇంకొక సిస్టర్ నయితే మరి ఘోరంగా అసలు ట్వంటీ మెంబర్స్ అబ్యూజ్ జేసి చంపెస్తరు
అబ్బో
కోపం ఆ అతను అతను ఆ కోపంతో ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అట్ల ఆగం జేసిన వాళ్ళందరినీ గూడ అసలు ఎట్ల అంటే వాడు ఒక ట్వెవెల్ మెంబర్సు నయితే అట్ల ఒక వన్ హాఫ్ ఒక వన్ అర్ ల పట్టుకొని మొత్తం చంపి పడేస్తడు మా ఫ్యామిలీని ఇట్ల జేసారని చెప్పి ఆ విషయము ఈ వీళ్ళకి తెలుస్తుంది ఎవరు ఆర్మీ ఆఫీస్ వాళ్ళ ఆఫీసర్స్ కు వాడు ట్రైం ట్రైనింగ్ తీసుకుంటా గదా ఆర్మీలో
ఆ
ఆఫీస్ వరకు తెలుస్తది తెలిసి ఇతను ఇంత నాలెడ్జ్ పర్సన్ ఇంత బాగా జేస్ దా ఇట్ల జంపిండంటే ఇట్ల జేస్తున్నాడని పాకిస్తాన్ కి స్పై లాగ పంపింజేస్ ఇది ఇగ ప టూ ఇగ వన్ ఫ్యామిలీ ఎట్లొచ్చిండు ఏంటి అనేది సెకండ్ పార్ట్ పార్ట్ వన్ లో ఆ పర్సన్స్ ని అప్పజెప్పిచి ఆ అది ఇ నెక్స్ట్ పార్ట్ త్రీ గూడ ఉంది పైనల్ పార్ట్ అట
ఎంతైనా రియల్ స్టోరీ గదా చాల ఇంట్రెస్టింగ్ ఉంటది
ఇగ చాల ఇంట్రెస్టింగ్ నాకు యాక్చువల్లీ ఇట్లాంటివి నచ్చవు కాపోతే మా హస్బెండ్ విట్ ఒకస ఫస్ట్ పార్ట్ వన్ నుండి నే సోదిలా ఉంటుందేమో అని అంత ఇంట్రెస్ట్ పెట్ ఇ చూడలేదు కొంచెం కొంచెం కొంచెం గొంచెం చూశాను ఇ చూస్తుంటే బాగా ఇంట్రెస్ట్ అనిపించి ఇసినిమా మొత్తం జూస అది కూడ పార్ట్ వన్ మొత్తం హిందీలో జూసా నేను పార్ట్ టు తెలుగులో అర్థం ఐతది అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను కొంచం కొంచం అర్తమైతది
యాక్చువల్ గా నాకు అంటే ఏమంటరు నేను అలా ఏ రోజు
ఊమ్
నేను ఎక్కువ ఫైటింగ్ మూవీస్ అంటే నాకు నచ్చదు యూజువల్ గా ఫైట్ కానీ అది స్కిబ్ జేస్తా ఉంటా కానీ ఎక్స్పెషలీ మీ మూవీస్ సిద్ధార్థ్ త్రాయి చాల ఉంటయి ఆర్మి మూవీసు
అవునవును
ఆ వాడి అది అది చేసి గూడ రీసెంట్గా
ఆ అవును అవును గుర్తుంది
ఆ ఇవన్
ప్రతి ఒక్క మూమెంట్ అసలు మిస్ అవ్వకుండా చూస్త బాగా ఇష్టం ఆర్మీ వాళ్
ఆ అంటే ఇగ వాళ్ళు ఆల్మోస్ట్ రియల్ స్టోరీ లానే దీస్తరు కదా బాగు చూడ్డానికి
స్టోరీస్ అని కాదు వాళ్ళ కష్టాలు మనకేం అర్ధం కాదు ఇక్కడ మనం ఇంత హ్యాపీగా ఉంటనమంటే వాళ్ళ వల్లే కదా వాళ్ళు అంతగనం వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి లో కాపలా కాస్తారు కాబట్టే మనమంత హ్యాపీగా ఉంటున్నాం అవి చూసినప్పుడు మేము చాల రియలైజ్ అయితాము వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ గాని వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి వెళ్తారు ఫ్యామిలీని కూడా కాదనుకోని వెళ్ళిపోతారు పాపం
అవును వాళ్ళ ఎఫర్ట్స్ కోసం ఎల్ఫర్ట్స్ కోసం అయినా గాని చూడచ్చు నేను కూడా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది నేను కూడా చూస్తాను అప్పుడప్పుడు
పక్కా చూడాల్సిందే అసలు స్కిప్ చేయను
మళ్ళీ బాగుంటాయి చూడ్డానికి
ఓల్డెన్ డేస్ మూవీస్ అంతా చూడలేదులేండి గానీ ఇప్పుడు మాత్రం పక్క డ్యామ్ ష్యూర్ త్వరగా వాచ్ చేసితీరాలి అసలు
మ్మ్ అవును సరే అండి